ఆ
హలో చెప్పండి
హలో నేను యాప్ నుండి కాల్ చేస్తున్నాను పండగలాగా విశిష్ ఇచ్చేతప్పుతదా ని గురించి ప్రత్యేకత గురించి కొంచెం చెప్ పండి సంభాషణ
ఆ ఏ పండుగ గురించి చెప్తాలండి
గణేషుడు
గణేష్నా ఆహా గణేషుడి పండుగ అంటే నాకు చాలా ఇష్టం అండి అయితే గణేష్ వచ్చింది ఎలా అంటే అంటే సాంప్రదాయబద్ధంగా చేస్తారండి దానికి మన అన్ని రక కళ్ాల పూవలతోటి వినాయకుడిని అలంకరించి అన్ని రాకాల పిండి వంటలు మరియు దేవుడికి కావలసిన నైవేద్యాలన్నిీ పెట్టి ఆ అంటే ఒక ఐదు రకాలుగా వంటలు చేసి చేస్తాం
ఆ
వినాయకుడిని కొత్త ప్రతిమను తీసుకొచ్చి అంటే మట్టి ప్రతిమను తీసుకొచ్చి దాన్ని తయారు చేసి మా ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తామండి
అ ఇంకా ఇల్లు శుద్ధి చేసుకొని ను
ఆ ఆ అవన్నీ కూడా అవన్నీ కూడా కట్టుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఇల్ము ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని మామిడాకుల తోటి అలంకరణ చేసుకొని ముగ్గులుగు రంగవ వేసుకొని దేవుడిని మంచిగా పూజ గది శుభ్రం చేసుకొని అన్ని రకాల పిండి వంటలు అంటే పిండి వంటలు దేవుడికి ఏవేవైతే ఇష్టమో అవన్నీ పిండి వంటలు చేసుకొని ఆ అవన్నీ అవన్నీ చేయడం జరుగు అలాగే మళ్ళీ అన్ని రకాల ఆకులు ఆకులతోటి వినాయకుని అలంకరించడం జరుగుతుంది ఆకుల వల్ల మన బాడీకి మంచి ఎనర్జీ అంటే పూర్వకాలంలో ఆ ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అయితే అన్నిీ ఆకులతోటి అలంకరించడం వల్ల ఆ ఆకుల స్మెల్ వల్ల కూడా మన ఆరోగ్యానికి మంచిది అన్నట్టు ఒక్కొక్క ఆకులా ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటాయి అట్లా అన్ని ఆకులు అన్నిటితోటి అలంకరించి దేవుడిని పూజించి నైవేద్యం చూపించి దేవుడికి చేయడం జరుగు తుంది అండి ఇంకా అండి మీరు మీరు బతుకమ్మ పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారండి
బతుకమ్మ పండుగ నవరాత్రి దుర్గా దేవిని పూజ చేస్తాం రకరకాల పువ్వులు తీసుకువచ్చి అమ్మవారి అలంకరణ చేస్థాం తొమ్మిది రకాల పవ్వులను తీసు తీసుకొచ్చి తంగేడు గునుగు బంతులు బతుకమ్మను గౌరమ్మను పెట్టి ఐదు రకాల నైవేద్యాలతో అమ్మవారికి సమర్పిస్తా స్తామండి సాయంత్రం మంచిగా పట్టు చీరలు కట్టుకొని బతుకమ్మ పట్కొని గుడికి వెళ్ళి బతుకమ్మ ఆటలు ఆడుకుంటాం సాంబరాలు చేసుకుంటాం తరువాత అదుపరి నీళ్ళలో వదిలేసి వస్తాము
చెరువు దగ్గరికి వెళ్తారా అండి మీ ఇంటి దగ్గర చెరువు ఉంటందా
ఆ చెరువు దగ్గరికి వెళ్తామండి గౌరమ్మని పూసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఆ గుడికి వెళ్తామండి ఇంటిలో ఊరంతా అక్కడికి వెళ్తారు
మళ్ళీ అది సంక్రాంతి పండగ ఎలా
సంక్రాంతి పండగ రోజు సకినాలు
మ్మ్
ఐదు రకాల పిండి వంటలు స్వీట్లు కారపూసలు ఇవన్ని రకాలు రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటాము
ఆ
గౌరమ్మలను ఇట్లా ముంగిట వాకిట్లో గౌరమ్మ పసుపు గౌరమ్మ బొడ్డెమ్మలు ఉంటాయి కదా పెడ అది అలుకు చల్లి ముగ్గు వేసి ముగ్గులో కలర్ లు నింపి బొడ్డే మల్ గౌరమ్మల పెట్టు కొని ఆ భోగి పళ్ళు కూడా చిన్న పిల్లలకు వేసు పోస్తామండి
ఉహుమ్ ఉ ఆ సంక్రాంతి సంబరా అల్ చేస్త ట్టు భోగి భోగి పూవులు న్న దీపావళి ఎలా చేసుకుంటారండి దీపావళి దీపావళి ఎలా వేసుకుంటా ర్రు
దీపావళి పటాకల ధనలక్ష్మి పూజ కేదారేశ ని వ్రతము ఎల్లోస్ సద్ది చున్నా అలు
ఆ
బంతి పూల మాలలు
మీకు కేదారేశ్వరిని నోములు ఉన్నాయండి
కొని అవన్నీ కట్టి
ఆ
వరకు కేదారేశ్వరి వ్రతము నోముకుంటాము
ఉహుమ్
పిండి వంటలు అంటే కొంచ స్వీట్ అన్నం తియ్యటి అన్నమును గారెలు ఇట్లాంటి కూరలు తయారు చేసుకొని దేవుకి నైవేద్యంగా పె పెట్టి మొక్కుకొని మరి దేవునికి దండం పెట్టు ఉన్న తర్వాత సాయంత్రం దీపాలు వెలుగుల కాంతులతో నిండిపోతాయి
ఆ
పిల్లలు పెద్దలు తర్వాత అది పటాకాలు కాకర వత్తలు కాచుకుంటాం అంతే
మీ అమ్మ వాళ్ళ ఇంటికె తరండి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా
ఆ
పండకు మీ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్లరాా
మన ఇంటికాడనే వేసుకుంటాం అమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళు వేసుకుంటారు. వెళ్తాం కానీ దూరం ఉన్నది.
హ్మ్ హు
వరలక్మి వ్రతం విశిష్టత
వరలక్ష్మి వ్రతము పొద్ ఆ పొద్దున్నే అంటే వరలక్ష్మి వ్రతం అంటే ముత్తైదులకు సా చాలా శ్రేష్టంమయింది. పొద్దున లేసి ఉదయాన్నే ఇల్లు మొత్తం అలంకరించుకుని అమ్మ వారిని పూజలత్ టీ మంచి అంటే అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. మళ్ళీ మ్మ్ గోల్డ్ షాప్కి వెళ్ళి వెండిది బంగార్కి ప్రతిమ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి అలంకరి న చేసి పూజ చేసుకొని అంటే కొంతమంది అయ్యగారిని తీసుకొచ్చుకొని చేసుకుంటారండి కానీ మేము అట్లా చేసుకోము ఓన్లీ వ తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి పెట్టి అలాగే ఒక తొమ్మిది మంది ముత్తైఐదులంది వాళ్లకు అరటి పండు ఒక జాకటి ముక్క ఆంటే ఒక ఆ వాయిన ఇస్తామ అండి అలాగే కొంతమంది టవర్లు పెడతారు మేము దస్తులు పెట్టి కస్టూమ్లు పెట్టడం జరుగుతుంది
ఆ
అలా చేసి ఆ తొమ్మిది మంది ముత్తైదులను పిలిచి పూలు పండ్లు పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళలకు వాయనాలు ఇయడం జరుగుతుందండి అలాగే సాయంత ఇవరం కూడ మళ్లీ అమ్మవారికి పూజ చేసి దీపాలంకరణ చేయడం జరుగుతుందండి
ఉమ్
ఇంకని
ఇంకా జెప్పాలి మేడం మిదై
అహ్ గుడికెళ్తారా అండి
వెళ్తా గుడికి వెళ్తా నేను కూడా చేస్తా
మీ దగ్గరా చెట్లు అవి అంటె ఎప్పుడన్నా పిక్నిక్ లాగా బయటకి వెళ్తారా అండి
యెల్త మేడం
దాని వల్ల ప్రకృతి కి సంబంధించింది ఏమన్న అంటె అంటే ఇష్టంగా ఉంటద పా
ఆ ఆ షాఢ మాసంలో, ఆషాఢ మాసంలో మేము బోనాల్ చేస్ కుంటాం. మళ్ళీ బోనలైనా కుడా బయట బైటికెల్లీ అమ్మవార్ల పేరు. ఆ పిక్నిక్ పిండి అది ఆషాఢ మాస్ హలో ఎల్లమ్మ బోనాల్ ఉంటయ్ గద, వాటి గుచి దేవునికి దన్ను పె అనుకొని అందరం గల్సి స్నానాల్ చేస్ ఆవ్ అక్కన్నే పోయిన జాగల వంట చేసుకొని
కోడి పిల్లని కోస్ కధ అండి.
కోడి పిల్లని కడేసుకొని అమ్మవారికి దండం బెట్టి అందరం గల్సి ఒక కాడ భోజనం చేసి ఆ హ్యాపీగా అందరు ఆడుకుంటు పిల్లలు సరదాగా ఏంజాయ్ ఎసి నెమ్మదిగా ఇంటికి తిరిగి వస్ తం
టికి పోవడం వళ్ళ, అంటే నిప్పుడు మనం బైటికి యెల్తం గద ఎల్లడం వల్ల ఏ. మన్నా మనకు ప్రయోజ్ నాలు ఉంటాయా అండి. ఏమున్ టయ్ అండి హెల్త్క్ సంబంధించిందే మ అన్నుంటాయ.
ఆ ఏదనా ఉంటే మనసు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటది ఒక రోజు పోయినా ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా చాలా సంతోష్ ంగా హ్యాప్ నెస్ గా ఉంటా ఫ్రీడమ్, ఉంటార్ ఎప్పటికి పని పాట అనేది టెన్షన్ లేకుండా ఒక రోజు ఎంతో చాలా బాగా అనిపిస్తది
అ సరే ఆక్కడ మన్న చెరువులు, వాగులు ఏమన్నా ఉంటాయి. అందులో స్నానం చేయడం కాని ఇలాంటివి ఏమన్నా ఉంటాయా అండి.
ఆ
దగ్గ్యర్లొమ్మి అందుబాటు ఇట్ కుంటలు, చెరువులు అని అంటారు కదా అట్ల వెళ్ళి స్నానాలు చేసి ఏదన్నా ఆడుకోవడం. ఉ ఆ పిల్లలు కూడా సరద
ఆ స్నానాలు చేస్తారు, ఈతకొడతారు, ఎం చేస్తారు దేవుని దర్శనం చేస్తున్నాక తర్వాత వండ చెసుకొని
మీకు చిన్నప్పటి ఇ ఏమన్నా స్వీట్ మెమోరీస్ ఉన్నాయాండి. మీ అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు పెద్ద అయి మ్యారేజే మీ పిల్లల తోటి వెళ్తున్నారు కదండి. ఎప్పుడన్న చిన్న ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు కూడా అలా మిమ్మల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళ
తీసుకెళ్ళేవారు ఆ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు తీర్థాలు ఇదేదైనా జాతరలు ఏటన్నా వెళ్తే మమ్మల్ని తీసుక వెళ్ళాము. వారు వేమ్లా వాడకు సమ్మక్క మేడార ఇట్లా జాత మాలు ఉంటాయి కదా. తనిసలా వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మ వాళ్ళతోటి చూసి అన్న వచ్చేది రా, అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అవన్నీ బొమ్మలు, గాజులు మత్తమ్ మనేష చిన్న చిన్నతనంలో ఆట ఆడుకునే వస్తువులని కొనుక్కొని ఇంటికి తిరిగి రావడం జరిగింది జరుగుతుంది.
అలా అంటరండి ఓకే అండి థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు.
ధన్యవాదాలు మీ కూడా కూడా
ఆ
వె